నమస్కారం
హలో
హలో. నమస్కారం మండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు.
చాలా బాగున్నానండి. మీరు అండి.
ఆ నేను బాగున్నానండి.
ఓకే ఏం చేస్తున్నారండి.
కాలినే అండి. మీరు మీరేం చేస్తున్నారు.
ఆ నేను ఇందాకే చపాతి పిండ్ కల్ప్ తున్న ఇవాళ్ళ డిన్నర్ కి
ఓకే
ఆ ఆఫ్టర్నూన్ ఆలు కర్రీ చేశాను. ను సో ఇంకా ఇప్పుడైతే, చపాతి చేస్తున్నాను.
అవునండి మేము, పలావ్ రైస్, చికెన్ కర్రీ చేసుకున్నాము.
ఓహో ఓకే వావ్ సూపర్ అండి. వావ్ బెస్ట్ కాంబినేషన్ అండి అది.
ఎస్ ఎస్ అండి బా మంచిగా చేసేసి వచ్చాను. మీకు కాల్ చేసే ఇట్లా. మాట్లాడుతున్నా మీతో.
పులావు ఎలా చేస్తారండి మీరు?
నార్మల్ గానే అండి కొంతమంది ఎక్కువ, మసాలా వేసుకుంట్ కుంటారు మేము ఎక్కువ మసాలా ఏసుకోము మా పేర్ మా పేరెంట్స్ అవాయిడ్ చేయమంట్ న్నారా మసాలా లైట్ గా వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర.
ఓహో ఓకే ఓకే అండి అవునులేండి
ఉమ్ మెయిన్ ఇంగ్రీడియంట్, మేము ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తున్నాము, మొన్న టు డేస్ నుంచి.
ఓ ఎందుకండి అవును నెయ్యి తింటే మంచిదే, అండి బట్ అంటే ఇంతకు ముంద్ ముందు మీరు వాడే వరు కాదా నెయ్యి
యూస్ చేసే వాళ్ళం బట్ అంటే ఎక్కువ మేము ఓన్లీ, బా ఆ మీకు పులగం సంక్రాంతి ఫెస్టివల్ కి చేసుకుంటా కదా పులుగ విత్ నియ్య సో సో ఎక్కువ దాంట్లోనే ట్రై చేస్ వాళ్ళం సో ఒక టు, త్రీ డేస్ అయింది. ఎవ్రీ ఏదైనా మేము ఏది తిన్నా. దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం
ఓకే అండ్
సో ఇప్పుడు ఇలా ఎస్ సో ఇప్ ఇప్పుడు ఇలా నెయ్యి వేసి చేశానా బాగా బాగో వచ్చింది అని అని అంటున్నారు మా అమ్మ తింటున్నారు.
ఓ మీ అమ్మగారు వచ్చారండ్ అండి బయటికి వెళ్ళారు అని అన్నారు కదా అందుకు
చ్చారు తిన్నారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. పలావ్ రైస్ బాగుందని.
ఓ ఓకే, ఓకే మరి ఇందాకా. నేను కాల్ చేసానండి మీ అమ్మగారికి. ఆఫ్టర్నూన్ కాల్ చేశాన అన్నమాట.
అవునండి
బయటన్న అన్నారు అందుకని
మా అమ్మగారికి మీరెందుకు కాల్ చేసారండి నాకు కాల్ చేయొచ్చు కదా.
లేదండి. మీకనే కాల్ చేశాను కానీ, మీ అమ్మగారు లిఫ్ట్ చేశారు.
ఓ అలానా అవునులే. నే నేనప్పుడే ఆఫ్టర్నూన్ అం టే ఏ టైం అండి. టూ నా టూ ఆర్ త్రీ టైం లో నేను కొంచెం బయిట్ కెళ్ళింటి.
ఓకే అండి. ఆ టైం లోనే అండి.
ఆ ఆ టైం లో నేన్ ఇంగ బయిట్ కేళ్ళింటండి. కొంచెం పని ఉందని మా అమ్మగారు చెప్పనే చెప్పలేద్గా. నాకు మీరు కాల్ చేశారని.
ఆ మర్చిపోయింటారంండి. మేబి తను మర్చిపోయింటుందిలేండి.
ఎస్ ఎస్ అదే అంటే అయ్యుం తుందండి. మర్చిపోయింటాబ్ లేకుంటే నాకి ఈ చెప్పేవారే.
ఆహ ఓకే అవునండి ఆమ్ ఇంకేంటండి విశేషాలు. ఏదోడిదామని మర్చిపోయాను.
ఏంటి ఉంటాయంండి నార్మలే. విశేషాలాంటే ఏముంటాయండి? నార్మలే
ఓకే ఉమ్ అవునండి శ్రీరామ నవ్మివ స్తుంది కదా పండుగ. మరేంటి షాపింగ్ అంతా అయిపోయిందా?
ఉమ్ ఇంకా షాపింగ్ లేదండి. టుమారో ఈవినింగ్కు అలా ఆ టైం కేళ్తాము.
ఆహొ ఓకే
ఉమ్ టుడే కుదర్లేదు. సో టు టుమారో ఈవ్నింగ్ ఫై టూ ఉమ్ నైట్ ఎయిట్ వర్కు, నైన్ వరకు చేసేసుకోనేతం.
ఉహ్ హుమ్ ఓకే అవునులేండి. బాగ్ జరుపుకుంటారంండి. మీరు శ్రీరామనవమి?
ఆ బాగా చేసుకుంటామండి. టెంపుల్ కేళ్తాము. టెంపుల్ కేళ్ళి అక్కడ. పానకం చాలా కదండి ఆ రోజు. ఫేమసు కదదే కదా పానకం.
ఓక అవునవునవునండి
ఉమ్ అక్కడికెళ్ళి. అది తాగేసి తర్వాత ఇంగ ఇంటికొచ్చి ఏంట్వన్నా. ఆ స్పెషల్స్ వంటలు, ఇంట్లో పూజలు అన్ని చేసేసుకుంటామండ్
అవునులేండ్ అవునవును
ఉహ్ హు షాపింగ్ ఆల్రెడీ ఉగాది ఫెస్టివల్ చేశాం కదండి. సో ఇప్పుడేమట్లా అనుకోలేదు. బట్ మా మమ్మీకి ఒకసారి నేనొక్
ఓ మంచిదే అండి. మరి మీ డాడీ కండి?
మా డాడీకి చాలా ఉంన్నయండి.
ఓహ్ ఓకే అవునా అండి అయిత్ అక్చువల్ గా ఓ కుటుం ప అంటే. ఒక కుటుంబంలో ఆ నాన్నగార్ల్ లకయితే కొంచెం తక్కువా బట్టలు ఉంట్
లేదు లేదండి. యాక్చువల్ గా మా ఫాదర్ కి మొన్న మా సిస్టర్ మ్యారేజ్ అయింద్రా. సో అక్కడ వాళ్ళెక్కువ, అక్కడ వాళ్ళు ఒక టూ త్రీ పేర్స్ చ్
ఓకేే ఓకే
టూ ఆర్ ఫోర్ పెయిర్సేమో ఇచ్చారండి. ఎంగేజ్మెంట్ కనీ ఒకటి, మరి వెడ్డింగ్ కార్డు ఇచ్చేటప్పుడుకు ఒకటి. తర్వాత పెళ్లప్పుడు ఒకటి, మరి తలంబ్రాల ఏంటో, అది వాళ్ళ ఆచారాలన్నట్టుగా ఇచ్చెసారండి.
ఓహొ ఇంకా అవి ఉన్నాయన్మాట.
మేము కూడా రిటర్న్ ఇచ్చేసామండి. ఫోర్ డ్రెస్సెసెమో ఇచ్చాం వాళ్ళకి.
వాళ్ళక్కుడ ఇచ్చేసారండి?
ఇచ్చేసాం ఇచ్చేసాం అండి. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం ఇయుకపోతే ఎలా అండి ఇచ్చేసాం.
కరెక్టే కరెక్టేండి
సో అయే డ్రెస్సెసే ఉన్నాయి. మా మదర్ కూడా ఉన్నాయి. బట్ టు ఆమె మంచి సారీస్ ఇవ్వలేదండి వేరె పెళ్ళికొడుకోవాలమ్మా
ఓ ఓకే ఓకే అంటే ఎన్నో పెళ్ళి పనులు ఉంటాయి కదండి, వాళ్ళకి సో ప్రతిది అంటే షాపింగ్ చేయాలి. అంత్ అందరికి అంటే ఏదో కొంచెం అలా బాన్
ఉంటాయండి. మరీ అంతగానా ఫీస్ అంత లేస్ వస్తంది శారీకి
సరే అండి నెక్స్ట్ టైం పెడతారు. కాకపోతే మనం సర్దుకొనెళ్ళాలి గదా వాళ్ళు ఎవరన్నానా మీ సిస్టర్ ని ఇచ్చారంటున్నారు. సో మీ మీర ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే, వాళ్ళు కూడా అదే మైండ్ తో ఆలోచిస్
ఇచ్చామండి బట్ వాళ్ళు పిసినారొళ్ళు ఉన్నట్ టున్నారు మమ్మ మొన్న కట్టుకోయింది ఒక్ ఒక్క ఉతుక్కే అవి ఎక్కువ త్రేడ్స్ అంతా లేసొస్ తంది బట్ మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ ఇచ్ ఇచ్చామండి వాళ్ళకి మేము పట్టుసారి ఇచ్చామ్ వాళ్ళకి
లేక్పోతే మీ మీ సిస్టర్ వాళ్ళింటికి యెళ్తారు కదా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా యెళ్ళినప్ అప్పుడు తను పెడుతుందిలేండి బాధపడకండి దానికెందుకు అంత్
పిసినారి తండ్రి ఆ ఆ సిస్టర్ ఇంగ పిసినారి అండి లేక్
అదేంటండి మీ సిస్టర్ వాళ్ళు పిసినారోళ్ళయినప్పుడు మీ ఇంటిని చ్చి వచ్చిన మీ సిస్టర్ కూడా పిసినారి అంటే ఆల్మోస్ట్ మీరు గూడా పిసినారొల్లే అయి
నో నో అండి అక్కడికెళ్ళి చేంజ్ అయింది. తనిన్నయి ఇక్కడున్నప్పుడు చాలా బానే ఉండే, టైం కు తింటూ మా డబ్బులన్నీ చాలా నాశనం జేసి వెళ్ళిపోయింది. తను అక్కడికి యెళ్ళినాక ఖర్చే పెట్టిచ్చట్లేదండి. మాకెప్పుడు ఫోన్ జేసి చెప్తుంటుంది. ఇలా ఇలా ఇలా అని
తప్పండి అలా అనకూడుదు. మీ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి ఏ వేరే వాళ్ళ ఇంటికి యెళ్ళినంత మాత్రని ఆ చేంజ్ అవుతుందనుకుంట్ అంటే అది చాలా రాంగ్ అండి కాకపోతే ఒక అమ్మాయి అక్కడికి యెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ మ్ ఎలా ఉందో వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా చేంజ్ అవుతుంది. నిదానంగా కాకపోతే మొన్ననే కదా అండి పెళ్ళి అయ్యిందని చెప్పారు.
అదే మాకు అదే బాధ గదండి సిక్స్ మంత్స్ కి చేంజ్ అయ్యింది. అం టే మా దగ్గర థర్టీ ఇయర్స్ వుండి సిక్స్ మంత్స్ కే చేంజ్ అయిం దంటే ఇంక టెన్ ఇయర్స్ పై వన్ ఎండ్ ఆఫ్ ఇయర్ అయితే మమ్మల్ని ఎంజే వస్తుందండి అందుకే భయం మాసిస్టర్ తో
అసలు ఏం విషయంలో అండి అంటే ఇప్పుడు ఆ ఆ ఒకవేళ ఆ అమ్మాయి నికి ఆ మ్యారేజ్ కాక ముందు బిఫోర్ మ్యారేజ్ తను కొంచెం ఖర్చులు ఏంటివి కుటుంబ బాధ్యతలు తెలియకపోవచ్చు సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తనకి ఆ కొంచెం కర్ చ్చులు ఎలా వాడాలి ఏంటి ఒక బాధ్యత అనేది ఏర్పడింది. సో అది పిసినారి అనుకుంటే, అది ఎలా అవుతుందండి.
ఏర్పడిందండి కాదు ఏర్పడింది ఇగ ఉండాలి అండి రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉండాలి నేను కాదు అనట్లేదు. మరీ అంతనా అండి అనేది నాకు ఆఫ్టల్ సిస్టర్ కి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయ్యలేదండి తను వాళ్ళ హస్బెండ్ ఎ ఎవ్రీ మంత్ ఫైవ్ కె టెన్ కె యేస్తారంటా ఫోన్ పే కి ఒక ఫైవ్ హండ్రెడ్ యేస్తే ఏమ్ బోతదండి. కమ్ము
సిస్టర్
సిస్టర్ గదా బ్లడ్ర్ బ్లెడ్ ఒకే బ్లెడ్ బ్లెడ్ రిలేషన్ కదా అండి
బ్లెడ్ రిలేషనే అండి ఇప్పుడు ఆ అమ్మాయిని ఇచ్చినంత మాత్రాన తనకేం
అయ్యో ఆ డబ్బులు మనీ మనీ మని వ
అవునండి ఆ అమ్మాయికి ఎన్నో బాధ్యత తలు వయ్వయ్ మా హస్బెండ్ ఈ ఎక్కడికెళ్ళింది ఫోన్ పే చె చేస్తూ ఉంటారు మొబైల్ చెక్ చేస్తుంటారు తన ఎలా చెప్పగలుగుతుంది తన ఫ్యామిలీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకోయింటుంది ఇవాళ ఏద
ఓకే అండి మనీది వదిలేయంది మొన్న ఏదో మా బావగారు ఎక్కడో సిటీకి వెళ్తున్నారంటే ఆఫీస్ పర్పస్ మీద ఒక టెన్ డేస్ వెళ్ళాలంటే వెళ్ళానండి అట్లీస్ట్ ఫుడ్ పెట్టలేదు తను పిసినారండి అ అర్థం చేసుకోండి అట్లీస్ట్ ఫుడ్ పెట్లేదు వాళ్ళ సిస్టర్ కి ఎగ్స్ తీసుకొద్దామన్నా నాన్ వెజ్ లేదు ఏమి పెట్టలేదండి
మీరు చెప్తుంటే నాకు నవ్వు వస్తుందండి అసలు అటువంటి సిస్టరు అంటే మీరు అడగాల్సింది కదా అండి ఏంట క్క ఈ ఉన్నట్టుండి ఇంత చేంజ్ అయ్యావు ఆ తంతొ డబ్బులు దొ లేకపో లేదో మీరు కానుక్
కాదండి ఇప్పుడు ఇప్పుడు మీకైనా అనిపిస్తుందా లేదా ఒక ఇప్పుడు మనకి ఎక్కడైనా తినేది చేయి పట్టి తినాల్సిందే ఎక్కడ మన పుట్టింట్లో అది ఇంకొకటి అన్నగారి ఇంట్లో ఎక్కడ అయితే అది మనది మనది అనిపిస్తుంది
పోయినాక అట్లా అనిపిది కదండి తనే వచ్చి బలవంతంగా పెట్టాలి కదా అట్లా లేదు మా సిస్సర్ తింటే తిను లేకుంటే లేదు నీ
మీరయితే అలా అనుకుంటున్నారు మీ సిస్టర్ గురించి నేను కూడా అండి మా పుట్టింటికి వెళ్ళానండి టూ టైమ్స్ వెళ్ళాను నేను కూడా ఎక్కువ వెళ్ళలేదు నేను వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు ఏమే కాని పట్టించ ంచుకోలేదండి ఇంతకు ముందు ఉన్నప్పుడు నాకు సర్వ హక్కులు ఉండేటివి అనిపించింది ఎప్పుడైతే నేను టూ టైమ్స్ వెళ్ళను ఎవరంతకు వాళ్ళే ఉన్నారు మా సిస్టర్ అయితే ఇంక్ ఇంకా ఘోరం అండి మీ సిస్టర్ అన్నా అనుకో మా సిస్టర్ కనీసం పెళ్ళ అయిన తర్వాత మా అక్క వచ్చి వచ్చింది అని అలా కూడా లేదండి అసలు తనయి
ఎన్ని డేస్ అని చూసుకుంటారు లేండి మీ సిస్టర్స్ ఎన్ని డేస్ అని చూసుంట చూస్కుంటారు చెల్లెళ్ అక్కగార్లని వదిలేయండి ఇంక సరేలేండి మా అమ్మగారు వచ్చారు ఉంటాను మరి
క్యూ సో మచ్ అండి